హలో
హలో
హలో ఏం చేస్తారు బావు ఏం చేస్తారు బావున్నారా?
ఆ బావున్నామ్ మీరు బావున్నారా?
వున్నామండి అయితే నిన్న నేను షాపింగ్కి వెళ్ళిన
అవునా ఎళ్తా అన్న ఆ నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా మీరు షాపింగ్ వెళ్తా అన్నారు వెళ్ళారా, లేదా అని కనుక్కుందామని కాల్ చేద్దాం. మనకు
ఆ అదే నిన్న షాపింగ్కి వెళ్ళిన ఇక్కడ బట్టలు మంచి ఉన్నాయి నైట్ వేర్స్ కని ఆ కుర్తాస్ కని బాయ్స్ కయిన గల్స్ కై న మంచిగ ఉన్నాయి మరి మీ పాప హాస్టల్ కేల్తంది అని అన్నారు కదా తీసుకుంటారా మన నైట్ వేరు అనేసి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పాపకి హాస్టల్ లో మంచి హైగా ఉంటది కదా అవి వేసుకుంటే ఇక్కడ మంచిగా ఉన్నాయి అనేసి క్వాలిటీ బాగుంది రేట్ ఇవ్వడం బాగుంది ఈ షాపింగ్ మాల్ లో
అవునా మ్ షాపింగ్ మాల్ పెద్దదేనా
ఆ చాలా పెద్దది మా ఊర్లో
అవునా
ఆ ఇప్పుడు సమ్మర్ కద మీము తీసుకున్నాం మేము నిన్న షాప్ కెళ్ళినం ఆల్రెడీ నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకున్నాం అయితే మీ కూడా మీరు మీ పాప ని హాస్టల్ కి పంపుతా ఉన్నారు కదా అక్కడ చిన్నపిిల్లల డ్రెస్ లు చాలా బాగున్నాయి మంచిగా ఇప్పుడు సవి కాలం కాబట్టి మంచిగా కొత్త కొత్త మోడల్స్ అన్ని నచ్చినవి మంచిగ ఉన్నాయి నేను చూసిన అందుకే అనే సి మీరు తీసుకుంటారా మరి ఇక్కడికి వచ్చి అనేసి కాల్ చేసిన మీకు
ఓకే ఆ షాపింగ్ మాల్ కిట్స్ వేరా మొత్తం అందరు తీస్
అందరు ఉంటాయి పెద్ద అందరి కి ఉంటాయి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పినా కదా అందరికి ఉంటాయి చిన్న నుండి పెద్దవరకి ఉంటాయి ఆల్ ఆల్ మెంబర్స్ కి ఉంటాయి మంచిగా ఉంటాయి కాస్ట్ మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది నేను తీసుకున్నా అనే మీకు కాల్ చేసి చెప్దామ
వెళ్తా న నేను కూడా వెళ్ళాలి కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వలేదు వెళ్ళి పిల్లల కి మంచి ఇదే ఇప్పుడు ఈ వేసవి కాలం కదా పిల్లలు ఈ బట్టలు వేసుకోవడానికి ఎక్కువ ఇష్ట పడట్లేదు ఆ మడుతుంది ఒళ్ళంతా మండుతుంది
ఆ అదే ఇక్కడ కాటన్ ప్లడ్ కాటన్ టన్ బ్లెండ్ రాయన్ సిల్క్ అని మంచిగున్నాయి బట్టలు చాలా బాగున్నాయి మీ పిల్లలకి చాలా బాగుంటాయి
ఓకేవే రావాలి ఈసారి వస్తే కంపల్సరీ పిల్లల కోసం తీసుకోవాలి పిల్లలకి వ్ య్ మెత్తటి క్లాత్ కావాలి మమ్మీ మంచిగా ఉండాలి మెత్తగా ఉండాలి
అవును మెత్తటి క్లాత్ తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ ఎంత బాగున్నాయ్ అంటే అంత బాగున్నాయ్ నేను చూసిన అందుకే అనేసి మీకు కాల్ చేసి ప్రత్యేంగా చెప్తాన నీను నిన్న షాపింగ్ కెళ్ళినా షాపింగ్ కెళ్ళి నేను తీసుకున్నా నైట్ వేర్ తీసుకున్నా మా మా మా హస్బెండ్ కి డ్రెస్సెస్ తీసుకున్నా చాలా బాగున్నాయి మంచిగున్నాయి
అవునా ఈసారి వెళ్తే నీను కూడా ఇగ ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది నేను షాపింగ్ చేయక ఆయన ఉండి కొద్ది రోజులు లాగు కొంచెం మని అడ్జస్టబుల్ గా లేవు అనేసి ఆగు ఆగు ఆగు అంటే ఇగ ఇన్ని రోజులు ఆగిన కాని పాప హాస్ స్టల్కి వెళ్ళింది అక్కడ అందరు మంచి బట్టలు వేసుకుంటే మా పాప బాగా కొంచెం ఇబ్బందిగనిపిస్తది నా నాకు అక్కడికేళ్ళినప్పుడు మన పాప బా లేకపోతే చూసడానికి ఎలా ఎట్లుంటది
అవును మనకు కూడా మంచిగా అనిపించదు వాళ్ళు మంచి మంచి డ్రెస్సులేసుకొని మన పాపు కూడా అనిపించట్లేదు చూడండి వాళ్ళ మమ్మీ నైట్ వేర్ ఎంత బాగుందో వాళ్ళయి ఎంత మంచి ఉంది నాకు మంచి డ్రెస్సు కొనియలేదు మంచి డెస్ లో కొనియొచ్చు కదా అని మీ పాప కూడా ఫీల్ అవుతుంది కదా వాళ్ళని చూసి
ఆ అట్లే వాళ్ళు వాడుతా ఉన్నారు నాకు కూడా మంచి కొని మమ్మీ అని మొన్న పోయినప్పుడు అ టే మస్ బాగా అనిపించింది వచ్చి మా ఆయనకు చెప్పినా ఇట్లా అనిపించింది అందరు మంచి మంచి బట్టలు వేసుకున్న పాపకు తీసుకోంట అగు ఆగు అంటాను మనకు తీసుకోకపోయినా పర్లే ఆమెకన్నా డబ్బలుయమని అడిగిన
అదే మీరు మీకు మనీ అడ్జస్ట్ అయిన తర్వాత వచ్చి తీసుకోండి ఎందుకనింటే ఇప్పుడు అన్ని స్కూల్స్ స్టార్ట్ అయితా ఉంటాయి హాస్టల్స్ అవన్నీ స్టార్ట్ అయితా ఉంటాయి కాబట్టి స్టాక్ తొందరగా అయిపోతుది అందుకనేసి కొంచెం తొందరగా తీసుకోడానికి ట్రై చేయడి
అ రేపు ఏ లేదు మొన్నసారి మొన్ననే జీతం పడిందంట ఇప్పుడు ఇస్తా అన్నాడు ఇస్తే ఒక రోజు కొంచెం రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉంది
ఉమ్
ఫంక్షన్ ఉంది అది చూసుకొని ఓ టూ డేస్ తర్వాత వచ్చి కంపల్సరీ షాపింగ్ చేయాలండి పాప పిల్లల కోసం చేయాలి మేము తీసుకోకపోయినా కూడా
అదే మీకు ఇద్దరు పాపలు మీకు ఇద్దరు పాపలు కాబట్టి ఇద్దరు పాప లోప్పలికి తీసుకోండి ఒకటేసారి తీసుకుంటే కొంచెం అది రేటు తగ్గించే అవకాశం కూడా ఉంటది కదా
ఉ తీసుకుంటా ఈసారి తీసుకోవాలి కంపల్సర సరే తీసుకుంటే మళ్ళా వన్ ఇయర్ దాకా తీసుకోను నేను ఎప్పుడు షాపింగ్ ఊ కూకే చేయనే చేయను చాలా గ్యాప్ ఇస్తా అందుకే ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా ఇ ఒకసారి తీసుకుంటే ఇగా ఆయన దేనికి తీసుకోడు ఆయన అయితే మరను ఇంక అసలు బట్టలే కొనడు మేమన్నా అప్పుడు ఎప్పుడో తీసుకుంట
మీ హస్బెండ్ కూడా చాలా మీ హస్బెండ్ కూడా డ్రెస్సులు ఉన్నాయి మా హస్బెండ్ కి నేను తీసుకున్నా మీ హస్బెండ్ గుం తీసుకోవచ్చు ఎందుకనింటే అక్కడ షాపింగ్ మాల్ లో చాలా అ రేట్ తక్కువ ఉన్నాయి అందుకే అనిసి మీకు స్పెషల్ గా కాల్ చేసి చెప్పడానికి కారణం అదే అంటే కొత్తగా ఓపెన్ అయింద అన్నమాట షాపింగ్ మల్లు ఓపెన్ అయింది పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి కొంచెం ఇట్లా రేట్లు తక్కువ ఉన్నాయి మళ్ళ ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళ రేట్లు పె కా మనకు అంత క్వాలిటీ బట్టలు ఎక్కడ దొరకవు
ఓకే ఇక ఎల్లుండి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వస్తామండి ఇం మీరు అక్కడే కదా మీరు కూడా మాతో పాటు ఉండి మాకు షాపింగ్లో కొంచెం హెల్ప్ చేదురు కానీ
ఉ
మీరు మీరు కూడా కాస్త ఒక అడిగి వచ్చారంటే మాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా షాపింగ్ మల్ వాళ్ళు
ఇస్త ఇస్తారు ఇస్తారు మా తెల్సిన వాళ్ళు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు షాబ్ పెట్టింది నేను మీరు వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి నేను కూడా మొత్త పోయి మనం డ్రెస్సులు తీసు కుని ఆ మా అక్కడ మాట్లాడదాం రేటు మాట్లాడదాం
మ్ మళ్ళీ మీరు మా మీరు మా ఇంటికి రమ్మని బలవంతం చేయొద్దు మేము కొంచెం బిజీ ఉం టామండి
ఆ సరే సరే ఓకేలేండి మళ్ళా మీరు పాపని తీసుకపో పాపని ఇప్పుడు హాస్ట్ర లో జాయిన్ చేయాలి కాబట్టి మీకు చాలా వర్క్ స్ ఉంటాయి ఆ పాపకి ఐటెమ్స్ అన్ని తీసుకోవాలి కదా హాస్టల్ కి వెళ్ళడానికి ఏమేం వస్తు ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయో అవన్నీ తీసుకోవాలి మళ్ళా ఇక్కడ షాపింగ్ మాల్ల అంటే ఇప్పుడు మనం షాపింగ్ చేస్తాం కదా ఇంత అంటే రెండు వేలకు మూడు వేలకు ఇట్ల చేస్తే ఆ చే స్తె మనకి అక్కడ గిఫ్ట్స్ కూడా వస్తాయండి
ఓ అవునా బహుమంతులు కూడా ఇస్తున్నార
ఆ గిఫ్ట్స్ కూడా ఇస్ స్థాయి మంచిగా మీరు ఇంకా పెద్ద అంటే ఒక శారీ గాని లేకపోతే ఇట్లా
ఒక వన్ థౌజండ్ రూపీస్ మనం ప్రైస్ ది కొం టే ఒకటి గిఫ్ట్ ఇస్తారా
ఆ గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ ఇస్తారు ఇట్లా ఈ షాపింగ్ మాల్ల్లో ఇప్పుడు అది కొత్తగా ఓపెన్ అయిందని చెప్పిన కదా అనండి అందుకే అనేసి అట్లా ఫర్సు పెట్టిరన్నట్టు వాళ్ళు అంటే వాళ్ళకి స్టాకు తొందరగా అయిపోవాలి అనేసి సేలు కావాలి తొందరగా సెల్ కావాలనేసి ఇట్లా ఆఫర్లు పెట్టిర్రు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి మీరు అక్కడికి వచ్చి శారీస్ తీస్
షాపింగ్ మాల్స్ వాళ్ళ షాపింగ్ మాల్స్ వాళ్ళు ఇట్లాంటి ఆఫర్స్ పెడితే జనాలు బాగా వస్తారండి
ఆ అదే అదే మళ్ళీ కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి చాలా మంది జనాలు వస్తారు అ
ఆడవాళ్ళందరికిీ ఇష్టమైన పని ఏంటి అంటే షాపింగే
అవును షాపింగ్ మళ్ళీ షాపింగ్ చేస్ మనకి దానికి తగ్గట్టు డ్రెస్సులు వస్తానై మళ్ళ మనకి ఇంట్కి అవసరమయే వస్తువులు కూడా వస్ స్థానై కాబట్టి కంపల్సరి వస్తారు వాళ్ళు తీసుకొని వస్తారు వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చి మనకి ఇక్కడ రేటు తక్కువ ఉన్నాయి మంచి మంచిగా తక్కువ దొరుకుతున్నాయి డ్రెస్లు కూడా మంచి మంచిగ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి రేట్ తక్ కువున్నాయి అనేసి చాలా మంది వస్తున్నారు నేను చూసి అందుకే అనేసి మిమ్మల్ని మిమ్మల్ని రమ్మంటున్నా నిన్న చాలా మంది అసలు ఆ షాప్ లో అయితే జనాలను చూస్తానైతే అసలు మొత్తం ఎండాకాలం కదా అసలు ఎండాకాలం బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతది కానీ ఆ షాపింగ్ మాల్ల్లో అ జనాలు అసలు అంత మంది ఇగ మీ ట్ట మధ్యాహ్నంగా ఆ టైం కి అంత మంది జనాలు ఉన్నారంటే అసలు షాక్
అంత అంత రష్ ఉన్నారా
మస్తు మంది రస్ చాలా మంది జనాలు వచ్చారు మన ఆడవాళ్ళకి ఇంకా సామాన్లు సామాన్లు
ఆడవాళ్ళకి ఎండ షాపింగ్ చేయాలి అనుకుంటే ఆ ఆడవాళ్ళకి ఎండ వాన అంటే ఏం గుర్తురాదండి ఆ
అందుకే నిన్న చాలా మంది వచ్చారు మంచిగ అనిపించింది అంటే మస్తుంది షాపింగ్ మాల్ ఆ వస్తువులు కూడా మనకు అనుకూలంగానే వస్తున్నాయి కాబట్టి వస్తున్నారు జనాలు కూడా సరే మీరైతే వచ్చి ఒకసారి అయితే పాపకి మీ హస్బెండ్ కి మీకు కావాల్సి అతే మీ అత్తయ్యకి మీ మామయ్యకి కూడా తీసుకోం లే
ఓకే అండి ఈసారి కంపల్సరీ వస్తాం మీరు రండి కాస్త సెలెక్షన్లో నేను కొంచెం వక్ మీరు వచ్చి మా పిల్లలగాని మా
అదే అండి మీరు వచ్చే ముందు మీరు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయ్యడి కాల్ చేస్తా నేను రెడీ అయి ఉంటా ఆ మా హస్బెండ్ని తీసుకొని వ ఆ డ్రెస్ సెలెక్షన్ చేసేసుకొని మళ్ళీ ఆ వచ్చేస్తా నేను ఇంటికి
థ్యాంక్స్ అండి మీరు అసలు ఇట్లా చెప్పడం వల్ల నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని అన్నీ ఒక చోటనే దొరకడం మళ్ళీ మీరు మాకు కొంచెం హెల్పింగ్గా ఉంటారు థ్యాంక్స్ అండి మీన్ కం తప్పకుండా వస్తాను
ఆ మళ్ళీ ఇప్పుడు ఆకష్న్లు కూడా వస్తాన్నాయి కదా ఇప్పుడు ఆ యూస్ఫుల్గా ఉం ఇప్పుడు ఇప్పుడు పోతేనే పోంటే ఆకేషన్లో అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేసవి కాలం కాబట్టి పెళ్లిళ్ళలు అవి ఇవి అయిత ఉంటై ముందుగానే తీసుకొని పెట్ కున్న అనుకో మీకు కూడా యూజ్ అయితది కదా
అవునండి ఖచ్చితంగా వస్తానండి వచ్చి అవన్నీ తీసుకుంటా తీసుకొని వస్తే మళ్ళీ నాకు ఇక చాలా గ్యాబ్ వస్తది షాపింగ్ మాల్స్ రావడానికి ఏసారి వచ్చి కంపల్సరీ తీసుకుంటా అండి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తానండి నేను మరి
ఆ కంపల్సరీ ఫోన్ చేయండి మర్చిపోకండి మల్లి ఇట్లాంటి ఆఫరైతే మల్లి రాదు ఇలా షాపింగ్ మాల్ దొరకదు మంచిగ ఇప్పుడే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నా ఆప్పుడు తీసుకుంటూనే బెటర్ ఇంక ముందు ముందు ఆఫర్స్ తగ్గించడానుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది మీకు
తప్పకుండా వస్తానండి నీకు మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాం మీరు తప్పకుండా రండి
ఆ సరే అండి ఓకే అండి మరి
ఆ బాయ్ ఆ బాయ్